ఏమో
ఏం లేదు రా
తిన్నారా
తినలే ఇంకా
ఏం కర్రీ ఈయాల
ఏలా పొద్దున పులిహోర మధ్యాహ్నం ఎగ్గు ఆడుకున్నాం
ఉ
ఇప్పుడు పప్పు పూరీలు చేసింది తినాలే
ఎగ్గు ఎట్లా ఆడినవ్
ఎగ్ మమ్మీ అండిది ఎగ్స్ తెచ్చినా మమ్మీ ఆండింది
నువ్వు అండినా అంటావ్
చెప్పాలి చెలా ఆగి అంటే
మీ చెల్లకైతే కొంచెం కూడా తెలివి లేదు
ఏ చెల్లె
మీ నడిపి చెల్లె
ఉ ఏమైంది
ఫోన్ చేసి మాట్లాడతాన
ఉ
మాట్లాడుతానా అంటే ఏమంటాంది మీకు ఎవరు అంటే ఇష్టం మీకు ఎవరు అంటే ఇష్టం బామ్మర్ది జోకు ఒక అయిలేటా నెక్స్ట్ ఆడతే నేను నా సారిగుండరు ఎవలు నాతోటి మా అన్న గాని మా బామ్మది గాని ఎవ్వరు నాతోని మంచిగా మాట్లాడారు సెకండు అది థర్డు ఫోన్ పక్కకి పేటి కస్మర్ వచ్చిండు నేను మాట్లాడలి కుంసేపాయక మాట్లాడతా పిచ్చానా నేను ఇళ్ళునోడిని
హ్
ఫస్ట్ అయిపోయినాక నువ్వు ఏమన్నా చేసుకో తక్కు అని చెప్పినా నాతోను కాల్ మాట్లాడిన
నువ్వు నెక్సటింకా అది చేసేప్పుడు గట్నే మాట్లాడరా
నేను ఫస్ట్ మంచిగా మాట్లాడినా మొత్తం ఉం దాని తర్వాత నేను చేసినప్పుడు అట్లా అట్లా అంటే నాకు ఎట్లు ఉంటది చెప్పు మాధ్యలో ఇంకా మాళ్ళ అబ్బా తీరు మాట్లాడరు బిడ్డ ఏమున్నది ఏం లేదు లేదు బిడ్డ అనుకుంటా గిట్లు గిట్లు ఆ ముసల్మా ముసలుళ్లు మాట్లాడినట్టు అంత హ్మ్ నాకంతా పిచ్చి లేసింది
నాకు మొన్నటికేల్ రోజు చేతే అంది
హ్మ్ ఇంకేమంటుంది మా మీ మా కజిన్స్ అయితే నాకు ఫోన్ చేయరు
హ్మ్
నాకు ఫోన్ అసలు కేయరు అసలు ఆళ్ళళు చేసుకుని మాట్లాడుత ఇద్దరు ఇయాల నిన్న ఏసీలు ఇయళ ఏసీలు గంతే ఇక రోజు వాళ్ళే మాట్లాడుకుంటు నాకు అస్సలుకి కలపరు ఏదో అప్పుడుప్పుడు చేతరు అంట అప్పుడప్పుడు కూడా చెత్తరు అన్లే
అదే చేసినప్పుడు మంచిగా మాట్లాడుతూ వే చెస్తారు అట్లా ఫోన్ పక్క పెడితే ఎవరు చెత్తరు అని
ఏ ఏమనేదిట్టున్నద ఈ టన్నులు అటు పో ఈ టన్నులు అటు పో ఆ ఏం చేయాలిగ మా ఇంటికి అయితే అసలకే రాడు మా బామ్మది ఇంటి ఇక్కనే ఉంటాడు కానీ ఇల్లు దారి తెలవదు ఆదివారం మాత్రం అటెపోతది య ఏ మీ రాబుద్ధి కాకపోతే రాబుద్ధిగాలే అని చెప్పాల అంటది నేను మీర అంతా ఏం తిట తిటి ఇతరని చెప్పినా
బాగు ఎగ్జాన్ అది బాకి ఎగ్జా లేదు కానీ అందరికీ చెప్తా నాకు ఎక్సమ్ ఉందని అది నేన్ ఆదివారం పోత అది ఇలా నిన్న చెప్తే ఎంతో లెగిసానలో మా మమ్మీకి ఫోన్ చేసి లడ్డుగండి నాలు రోజులు తీసుకుకపోతే నాకు ఎగ్జామ్ నాకు తడి అర్లా అని చెప్పిండు
హ్మ్
నాలుగు రోజులు ఎందుకు ఒక రోజు రాసిపోదా పోయారు త అయిపోదు ఇట్ంకని మా హ్ మళ్ళీ ఏం చెప్పా అన్నాడు ఏం చెప్ప చెప్పమన్నాడు అంటే సిట్టికి కూడా అదే రోజు ఎగ్జామ్ ఉన్నది ఆనే పడ్డది అని చెప్పప్పు రా అని చెప్పమన్నాడు నాతోడు
ఇద్దరం కంబండ్ స్టడీ చేస్తాం
స్సి చెప్పిన మమ్మీ పొద్దున్న బాగం మధ్యాహ్నం దానికి ఉన్నది ఎగ్జామ్ అని చెప్పినా
ఎ
ఆయన ఎందుకు అడిపోడు ఆ ఆయన పిల్లే కాలె దిన్ పేల్లి కాాలె పేల్లిగాక మ దీనికి ఎన్నిసార్లు చెప్పిన సిగ్గురాదు మళ్ళా మళ్ళ కలుతాడు అయి పోతాడు అని చెప్పి అంటడి అంత లేదు మీరు కథలు పడతారు ేను మా పి పిన్నికి ఫోన్ చేసి చెప్తాను నే అంత ఇట్లా ఇట్లా ఎ తందనా నైట్ నిన్న ఫోన్ చేసిన్నట ఏదో మాట్లాడిండు మందుతాయి మా అమ్మళ్ళ మ ప్పిని ఫోన్ చేసిండ
ఆ
అదిే మారి ర రేట్ది మకు
ఊహు అడగకపోయినవ్
నేన్ నిమ్మిని అడిగిన
ఉమ్
అడిగితే అది ఏేమన్న కూడ వెళం న ఈ రూమ్ లో ఉన్నామా అన్నది మట్కనదిల్వ
ఉహు
ఏ తిన్ చె మీ చెల్లి ఏమంటా అండి ఇంక కాట్టి ఈ టైంకి ఎస్తాంటే టైం రిప్లై ఇస్తలేదు
ఏ ఏమిగాదు గాని తర్వాత చెప్పు అది ఇకా ఎం సంగతులు
ఇంకేము ఉన్నాయి రా ఇంకేము ఉన్నాయి ఏమి లేవు
గేమ్ ఆడుతావా కొంచెం సేపు అయినాక
ఏమో కొద్ది సేపు బయటికి నాకేం పనిలే ఆడె
ఎన్నింటికీ ఆడతవు
కాలీ ఎప్పుడంటే అప్పుడే
ఊహు
అరే మ మ్యాచ్ మ్యాచ్ ఉంది రా ఇవాళ
ఏం మ్యాచ్
ఓడి జరుగుతుంది ఫిఫ్టీ ఓవర్స్ ని వర్షం వల్ల వర్షం వళ్ళా ట్వంటీ ఫైవ్ ఓవర్స్ చేసిరీ దాన్ని
ఆహా
మది నెక్స్ట్ బ్యాటింగ్ మందే
సరేగాని ఇదేదో చెప్దాం అనుకున్నా
ఉ
చెప్దాం అనుకున్నా ఏదో
చెప్పు చెప్పు అదె రూమ్ ఆడు అల్
మర్చిపోయిన
హు
రూమ్ కాదు
మరి
రూమ్ ఆడదాంగాని అకౌంట్ అకౌంట్ తీసుకో అడిగి మర్చిపోకు సరేనా అకౌంట్ అయితే తీసుకో
ఆ అపండు చాయిరన్ అడినయి
అదే తీసుకునైతే పెట్టుకో అంటన సాగర్ మా సాగర్ ఆడద్దా
మ్
అకౌంట్ తీసుకున్నాం అనుక ఏం కాదు సార్ గుడాడచ్చు చెప్పాలె ఆ
ఏమో టాన్ టట్టట్లే నిన్న నేను అర్జెంట్ రా రా రా రా రేయ్ అనన నేనెంత టువెల్ ఉన్న ఛార్జింగ్ అని జెప్పిండు
మ్మ్
రోము అర్జెంట్ ఒకటే స్లాట్ ఉన్నది కావలో ప్లేయర్ అన్నంక చిన్న అచ్చి మొత్తం మ్యాచ్ టర్న్ చేసి నాడజూసినాక
ఇయ్యో మీ ఫ్రెండే మంచి గాడిండు మాక్ కార తీయరాల్
పోన్ వచ్చినంగ నేను ఆడతట్లా
ఓదీ ప్లేయర్ మివు నా ఇంత లాగేత్తాంది దెలుసా డైట్ పొయితాను వత్తాను ఇంటాయ్ చెప్తే లేప్తనే లేప్తలేవ్
అంటే నేను మామిడ్ ఫోన్లు ఆడతాను
అడ్దం గాలే
మేమమ్మ దే
నీ కేంద్రి రొండు ఫోన్లు ఉన్నె వన్ ప్లస్ సామ్ సంగ్ గ్యాలక్సీ
ఆ
ఆడుతవా జియో డబ్బా బోన్ల జియో డబ్బా ఫోన్లో ఆడు
నేను మా అమ్మీ తీయడవ్ ఫొన్నప్పుడలా డౌన్లోడ్ చేసినా కాని గేమ్ ఆడ్లే
మ్మ్ ఇంకేవని చెప్పు మరె అప్పడ్లో యూట్యూబ్లో అచ్చేది జూస్నవా
మ్మ్ ప్పుడిట్లా కరెక్ట్ గా స్క్రీన్ మందం ఎడిట్ చేసి పెట్టేదాళ్ళు
మ్మ్ డైరె లేపోతే ఇటు పడ్డాట్టు ఇట్ల లేపోతే పడ్డాట్టు మనం పిచ్చోళ్ళం పోరగాలం
మీ అనేస్త రే పో వాటు అర్ధం అని చూస్తున్నా అసడు అని ఉంటడు ఒల
అడిగప్పే ను ఫోన్ చేసి
చేస్త
ఆ
చేస్త చేస్త
చేసి అడిగి నాకు చెప్పు ఎప్పుడే అడుగు కొసేపు అయినంక
ఏమో
ఆ ఎట్లా అచ్చుడే కావచ్చు కారు తీసుకచ్చిండుగా అదే కార్ తీసుకచ్చిండు
కార్ ఉస్కా పాపా బి డ్రైవ్ కర్త
చె ఓ టీకే టీకే నైస్ లాజిక్ మ్ నాకది గుర్తుకు రాలే మ్
ఏ ఇది జస్ట్ ఎ వాళ్ళకొదాన్ వాల్ ఒకేల డిచ్ అయ్యుంటే ఆడ్నే ఉంటారు
ఆ
ఒకవేళ డిచ్ అయుంటే అక్కడనే ఉంటారు ఆడుంటే రేపు పొద్దున వాళ్ళిద్దరు ఏత్తారు
మ్
మ్ ఒకవేళ వీళ్ళిద్దరి డిచ్చయి ఏ వాకొద్దా షిట్ అంటే అస్తాడు కొద్దిగ ఏయ్ వస్తారు రేపు ఎట్లయిన కన్ రేపు ఎట్లయినా సండేనే డ్యూటీ లేదు ఇంక రేపే కమ్మేంగ్ అనుకుంటా ఆ
మ్ హు
మ్
ఇటు కాకుండయినావ నువ్వు మధ్యలో
ఎస్
మీ అన్నొక్కడు ఎక్స్ట్రా పోర్ట్స్ జాయిన్ అయితాడు ఎన్నో ఎన్నో జాయిన్ అయితాడు
అ
ఎందుకట్ల
చెయ్యాలిగా
ఆ
జె ఇజ్జె ఇజ్జతికేయాలిగా
ఏంటిచ్చయాల
ఇజ్యతికైనా ఎయ్యాల అట్టంటివి
మ్
చేయాలిరా ఇజ్జత్ కె ఇంగ బీట బీటక్ ఫోర్ ఇయర్స్ చదివి జాబ్ రాకపోతే ఇంటెన్షిప్
ఆ
మ్
అదే చెయ్యాలంట అసె ఏం చేద్దాం ఇగ ఎ ఓకె ఓకె
అయిపోవస్తున్